హలో హలో అల్లో హల్లో హైల్లో హెల్లో హలో హలో హలో హలో గట్టిగా మాట్లాడవే
వినుపిస్తుందా
చిన్న వినిపిస్తుంది
అనిపిస్తుందా ఇప్పుడు
ఆ ఓకే
ఏం చేస్తున్నావ్ తిన్నావా
తిన్న
ఏం తిన్నావ్
చపాతీలు
వాళ్ల చపాతి పొద్దున మా హాస్టల్ లో చపాతి చెండాలంగా ఉంది
ఎందుకు
అదేదో ఏసిరు పెన్టా
ఇంకే చేసుకోవాలి ఎవరాలు
ఉ ఇంకనే
అ ఏ లేదు ఆ బాటికి చేసినారో లేదో అని
చెయాలే అ చూడాలే
అవునే
హ
ఈరోజు అది కలిసింది పోటీన్
వచ్చిందా
ఫోటీన్
ఉ ఎవన్నా
అది మేము రిటర్న్ అయితుంటే కలిసింది
అయ్యయ్యో
ఎవ
అహు కిరికేట్ ఆతుడు వంత తెలి కైదిఆడుతుంది.
అయ్యో
అ మన్న అడుతుంద చిన్నప్పుడు అయితే
అహ్హ్హ్
అప్పన్చి కోసోంటోనే వర్క్ ఫ్రమ్ హోమె
వర్క్ ఫ్రమ్ హోమా
అవును సిమ్ సిన్ను కొచ్చిల్లారా
ఎవరు వస్సారు నువ్ వస్సావా?
ఏ ఊరు టెన్ ఫిఫ్టీ వన్
ఆ ఇంకా
ఫిఫ్టీ పై థర్టీ సెవెన్ హ్హ్హ్ అ ఆ
ఇది ఒక థర్టీ సెవెన్ వాళ్ళ ఫ్రెండ్ నాతోటే వచ్చింది నేను ఫార్టీ నైన్ కలిసి నడుచుకుంటూ వస్తున్నాం ఈవినింగ్
ఆ
అయితే థర్టీ సెవెన్ వల్ల బెస్ట్ ఫ్రెండ్ అనమాట
ఎవరు
నీకు తెలిసు ఉండదులే అమ్మొచ్చింది మాతోటే
ఓహా ఏమన్నా
ఏమన్లే జస్ట్ మాట్లాడుదు
నిన్న నిన్న తర్టీ సెవెన్ సెమి తో మాటలాల్లె అన్ వార తోటే మాట్లాడు
ఎవరుతో
ఎల్లి వాళ్ళ తోటి
వయిసా
ర
ఓహో
అంటే ఉండడం కాదు వాళ్ళ దగ్గర నుంచి చూడండి ఇప్పుడు సబ్మిషన్ అప్పుడు
ఓహో
మ్
నువలే నీతో మాట్లాడిందా?
మాట్లాడింది
ఉ
నయన ఎందుకు మాట్లాడతలేదు నా తోటని అడిగింది.
అంత సిలే లేగ్
అందది
ఉంచలేదే తలిదు
అందలేకపోతే నిచ్చెన ఏసుకో
ఓ అంతొద్దు అనేప్పుడు
అ బా ఆకలేస్తుంది నాకు కూడా
దావే తిందాం పోయి మండీ తెప్పిస్తా.
తిందాం
మనం ఇగ ఫోర్త్ ఇయర్ అయిపోయినా మనం తినం తెలుసు.
సారాంగా తిన్నాయ్ నా నాతోటి
నువ్వు నా తోటి తింటే నే తోటి తింటా నువ్వేమో మీ గ్యాంగ్ తో పోతావు నేనేమో ఈడ త పోతా
ఆశకు హద్దు ఉండాలి.
ఎవరికి నీకా
కాదు నా అసలు ఎన్నిసార్లు పోయినాను బయటికి నేను ఎన్నిసార్లు పోయినాను అని బయటికి అసలు
ఏం పో పోయినా
మో మో మో వాలెట్ స్కూల్ నుండి ఎప్పుడూ పోతాదు ఒక్కసారి పోయి తినేసి మళ్ళా కాలేజీ బస్ ఎక్కినా.
ఓహో
ఆ హేమ తోటి రెండు రెండు సార్లు హేమ తోటి ఒకసారి వాళ్ళతోటి ఒక్కసారి మొన్న అక్షయ తోటి
ఏం సుత్తె తల్లీ.
ఆ
ఏం లేదు మాట్లాడు
మాట్లాడతా మీమ్స్ మాట్లాడతా నేను మీ పేరు నీ పేరు ఏం పేరు తెలుసా సోనాలి బింద్రే
సోనాలి బింద్రే నా
నీ పేరు సోనాలి నీ పేరు చొట్టబడ్డ పుల్లమని పేరు పుల్లమ్మ ఎస్ పుల్లమ్మ పెంటమ్మా
ఆ చెప్పు తాతప్పా
పెంటమ్మ ఓకే నా
ఆ నీ ఇష్టం నన్ను ఏమన్నా పిలుసుకో అఖిలా నా పేరు నాకు బాగుంది.
ఎంకమ్మ ఎంకమ్మ తాతమ్మ, నీనే తాతమ్మను, తాతమ్మని
మ్ మళ్ళీ ఎప్పుడు కమ్మింగ్ మరి కాలేజ్కి
ఎప్పుడుంటే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి చూడాలనిపిస్తే అప్పుడు వస్తాయిగా నేను అ
మిస్ అయితున్నా నిన్ను అని పిలిచినప్పుడు పోతావా
ఆ
ఉమ్
ఉహుమ్
ఇంకా
ఏం లేదే అవునే ఆ బ్యాచ్ మేట్స్ చూసిన ఫోర్ ఎపిసోడ్స్ వచ్చినాయి ఫిఫ్త్ రాలే
ఆ
ఆ
ట్వంటీ త్రీ ఎపిసోడ్స్ వచ్చినాయి నువ్వు ఇంకా వన్ ఫస్ట్ ఎపిసోడ్ ఫోర్ ఎపిసోడ్స్ వచ్చాయి అంటావు ఎందే
మరి నాకు పిఫ్త్ అవేవి రాలేదే
నీకు సబ్
యూట్యూబ్ లో
యూట్యూబ్ లోనా హాట్ స్టార్ అంటున్నా నేను
హాట్ స్టార్ లో చూడాలా
ఆహా
ఉమ్ సిద్దు మన పేరు ఏం పేరు స స సమీయా ఆమె పేరు ఆ ఆ విలన్ పేరు ఏం పేరు స స స
సుహాస్ ఆయన వచ్చిండు నేన్నా మేము చూసినాం సుహాస్
ఏడికి కొచ్చిండు
కాలేజ్
ఈరోజా
నిన్న నిన్నా
ఎందుకు
నిన్న కనిపిలే మీకు షూటింగ్ మన కాలేజ్ ఏ
ఓ ఇంకా నడుస్తుందా అది
ఆ
మన కాలేజ్ ఏ కొంచెం కొంచెం ఉందిగామే
మొత్తం అంటే క్లాసెస్ అవన్నీ మన కాలేజ్ ఏ కదనే
ఆ
ఎ
నా ఉమ్ ఉమ్ ఇంకా
రేపు నైన్ కే పోవాలంటా కాలేజ్ కి
ఆ
రేపు నైన్ కే పోవాలంట కాలేజ్ కి
ఎందుకు
రేపు మాక్ అ అదే మాక్ అంటున్నారు అసెస్మెంట్ ఉంది వారు చూస్తారు
అక్కా
ఇక్కడ మరిచి కుడా లేవు హలో హలో
హలో హలో హ్మ్ అన్నా ఫోన్ తీసుకోనంటావు ఫోన్ తీసుకొనంటావు ఆ చెప్పే
సరే ఇంకా ఇంకా చెప్పాలి నువ్వే
ఎంలే హ ఆ
ఓహో
క్యూ క్యూ క్యూ క్యూ ఏంలేదు చినది అన్నంతినలి
అన్నం తిన్నాల
అం
ఏం కర్రీ
చికెన్ చికెన్
ఆ మా హాస్టల్ టైమింగ్స్ మారుతూలేండి మా హాస్టల్ షెడ్యూల్డు మార్చి
చికెన్ ఎంత బొంది తెలుసా చికెన్ ఎంత బొంది తెల్సా అట్లా ఇట్లా పిస్ తీసి ఇట్లా అబ్బా చి మరి ఎందుకు ఆర్డర్ చేయమన్నవ్ బైటకి వచ్చా
ఇప్పుడు ఆకలిలైతుంది
ఇప్పుడు తింటావా
ఆ
ఇప్పుడు పోయ్ తింటావా
ఇడా బైటన ఇప్పుడు తిన కొంసేపు పాడ్
ఎప్పుడు ఎప్పుడు పెడతార్ మీకు
ఎప్పుడు పెడతారా టైమేంత సెవెన్ ఇగ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతది మేము ఎయిట్ కట్లా పోతాం
ఓ అప్పటి వారిక్ చికెన్ ఉండకపోతే
ఏడు ఎందుకుండదే ఉంటది
ఎమో ఉండకపోతనుంట్ ఏం లేదు అ చుడు అనే ఉంటాయిచుడు ఎంలే
ఓ ఏం జెలేకపోయిన
ఎవరే వారు
ఈరోజు మళ్ళ ఎగ్జామ్ గూగుల్ మీట్ లోనే గూగుల్ మీట్ చి గూగుల్ ఫామే
మీరు నలుగురు సెలెక్ట్ అయిరా
ఆ అహా ముగ్గురమే మ ఫిఫ్టీ సెవెన్ వ్యలే
అవ్ హో
ఓ
హ్మ్ అఅదే మైక్రోసాఫ్ట్ మెయిల్ వచ్చిందా
ఆ వచ్చింది
చేసినారా
ఆ చేసినాం
ఆ సరే మరి థ్యాంక్ యూ నమస్తే
బాయ్
బాయ్